హలో బావున్నారా బ్రో నే బావున్నాం
ఏమ్ బ్రో చాల రోజు ల్ తర్వాత ఫోన్ చే హలో గుర్తొచ్చినా
అట్ల ఏం లేదు బ్రో
ఈ మధ్య సరిగా కాల్ కూడా చేయడం కద బ్రో
అలా ఏం లేదులే లే బ్రో
ఏం బ్రో అంతా కులాసమేనా?
ఆ కులాసనే బ్రో
ఐపీఎల్ స్టార్ట్ంది చూస్తున్నారా లేదా?
ఆ బ్రో చూస్సా
ఎంతెైనా మీరు తలా ఫ్యాను మా ఫ్యానే
ఆ ఇంకా స్టార్ట్ అయితది చూస్త
బ్రో మొన్న ఒక ఫ్రేమ్ రిలీజ్ అయింది చూసినారా వాల్ పేపర్ కి అంటే ధోని మె ఆ వాల్ పేపర్ ధోని మొన్న ట్రోఫీస్ అన్ని ముందర పెట్టుకొని ఒక ఫోటో తీసుకున్నాడు చూసారా?
ఆ చూసాను బ్రో
అలా ఉండాల బ్రో
ఆ బ్రో ఏ చేస్ బ్రో మీరు ఏం చేస్తున్నారు బ్రో మీరు
ఏం లేదు బ్రో ఇంకా రోజు నార్మల్ గానే జరిగిపోతుంది ఈ రోజు కాలేజ్ లో ఫెస్ట్ ఉన్నది
ఆ బ్రో
నేను నా ఫ్రెండ్ కలిసి ఆ ఒక ఫోటోస్ తీసుకున్నాం అన్నమాట ఆ ఫోటో ఫొటోస్ మంచి సజెషన్ కాదా అని నా డౌట్ బ్రో మీరేమంటారు తీసుకోవడం
తీసుకోవడమా
ఆ అంటే ఫొటోస్ గోడగతికిచ్చదాం తీసుకున్నామా అదే మంచి దా కాదా నా తెలీదు మీరేమంటారు మీ ఏమైనా సలహా ఇస్తార దాని గురించి
అయినా నాకు తెలీదు హ
అ నార్మల్ గా నేను ఎక్కువ తిటేది కొనుకుంటాను అనమాట
ఆ
అలాంటి నా ఫ్రెండు ఈరోజు ఫోటో తీసుకురమనింటే అదే యాక్చువల్ లో డిమోన్స్ లేరే డిమోన్స్ చూస్ జో డిమాంస్టర్ ఫ్యాన్ అసలకు డిమాంస్టర్ లో ఒకొక్క సి సిజను అదోక్క అ స్ ఫర్ ఒక ఫీల్ వస్తది తెలుసా చూసే టప్పుడు
ఎస్ట్ ఇంగ బ్రో మనం వందేగ్గారా పోయేలోపే బాం ఉంటది
నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ పవర్ఫుల్ వస్తది బ్రో అసల్ నెక్స్ట్ ఆ నెక్స్ట్
నెక్స్ట్ వచ్చది ఆ నెక్స్ట్ వచ్చది అప్రమణ టు అనుకుంటా
ఆ నెక్స్ట్ వచ్చేదే లేదు బ్రో నెక్స్ట్ అప్పర్ వన్ టూ తో కొంచెం పంటంది అప్పర్ వన్ వన్ తో ఎక్కువ ఉంటుంది
ఫస్ట్ అప్పర్ మన్ అప్పర్ మూన్ టూ తో కదా బ్రో ఉండేది
ఆ నెక్స్ట్ మామూలు స్టార్టింగ్ అప్పర్ మున్ టు తోనే గొడవ అది ఫైట్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత అప్పుర్ మన్ వన్ తో స్టార్ట్ అవుతుంది మెయిన్ అప్పర్ మున్ వన్ తో నే నెక్స్ట్ పార్ట్ అంతా హోల్ పార్ట్
ఆ
వెయిటింగ్ బ్రో నేను దానికోసం బ్రో మర్చిపోయా మీరు ఈ మూవీ చూ చూస్తారా మైకల్ జాక్సన్ అని కొత్త బయోపిక్ వస్తుంది ఇ అ ఆ బయోపిక్ వస్త్ హీరో అంటే హీరో అంటే హీరో కాదు కాని నార్మల్ గా ఒక ర్యాండోమ్ వ్యక్తి అనమాట ఆయన
ఆ
ఆయన బ మైకల్ జాక్సన్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన మైకల్ జాక్సన్ బయోపిక్ తీసేంత రేంజ్ కి ఎదిగా ఎది ఎదిగాడు ఆయన వెయిటింగ్ బ్రో మైకల్ జాక్సన్ సినిమా కోసం
ఎప్పుడు బ్రో అది
తెలిదు బ్రో మా మేబి ఈ ఇయర్ మేయాలో ఉండొచ్చు అనుకు అని నా ఒపీనియన్ కానీ ఇంకా తెలీదు అది నాకు కూడా ఫోటో కూడా తీసుకున్నా కానీ తెలిదు బ్రోకు యాక్చువల్ డేట్ తెలిదు మేబి జూన్ ఉండొచ్చు జులై ఉండొచ్చు చెప్పలేము
ఈజ అనేది కన్ఫర్మ్ ఉందిగా
హా బ్రో
ఈ ఇయర్ ఈ ఇయరే అని కన్ఫర్మ్ ఉంది కదా అండి
ఆ పక్కవుంది ఈ ఇయర్ ఎ
ఓ
హ ఆయన నాకు నా ఫ్రెండ్ పెట్టుకుంటాడు నాకు రూమ్ లో ఒక ఆయ ఉంటాడు ఆయన పెట్టుకుంటాన్న నాకు కూడా
ఎంట మూవీ కా
ఎస్ బ్రో ఆ మూవీకి టికెట్ డబ్బులు అంతా ఆయన పెట్టుకుంటా అన్నాడు
హ్మ్
ఇంకా నేను పాం వద్దని చెప్పలేక సరే బ్రో పోదామని ఆయనతో అన్నాం హలో
అంతగా అడిగిన తర్వాత ఇంకెందుకు
పోకుండా బాగోదు కదా ఆయన చాలా అడిగాడు పో పోకుండా బాగోదని ఇంకా వెళ్తున్న బ్రో ఆయన ఆయన నా మీద ఉన్న అభిమానం
ఓ
అవును బ్రో
కాలేజ్ లో అంతా ఎలా ఉంది బ్రో
కాలేజ్ అంతా సూపర్ బ్రో మీకు ఇంత సడన్ గా నేను గుర్తుకురాడానికి కారణం తెలుసుకోవచ్చా బ్రో
అలా ఏం లేదు బ్రో నార్మలే
నార్మల్ గా గుర్తొచ్చాను అంటార
అహ్
అవును బ్రో మీరు ఇంకా కాలేజీ వెళ్తున్నారా లేకపోతే ఎప్పుడైనా వద్ ఇప్పుడైనా వదిలేసినారా.
లేదు బ్రో వెళ్ తన్నా బ్రో నేను ఎందుకు వదిలేస్స బ్రో
ఆహా ఓకే అంటే మన్ మొన్న కనపడినారులే మీరు బైట నేను చూసినా మీరు పలకరిలే.
ఎక్కడ బ్రో
అక్కడే బ్రో ఎక్కడంటే ఒక పానీపూరి బండి ఉంది కదా ఆ పానీపూరి బండి కాడ మీ మీరు కనపడినారు నేను పిలిచినా అప్పుడు ఇంకా రోడ్డులో గట్టి గట్టిగా అడుస్సే బాగోదని నేను వచ్చేసినా రిటర్న్. ఎంతో బాగా చదువుతున్నారు చదువుతున్నారు కదా మీ క్లాస్ లో చాలా మంది ఉన్నారు
నలుగురు
అ అవును బ్రో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ప్రిపేర్ అవుతున్నారా లేదా
ఆ అయితనం బ్రో ఇంకా ఐ మీన్ ఇంకా టూ డేస్ కొంచెం వేరే వర్క్ ఉంది వర్క్ ఈరోజు నైట్ నిన్న నైట్ కట్ చేస్తుంటే ఏమంటే నిన్న నైట్ మాట్లాడడానికి ఐ మీన్ అరక వచ్చే జరగడానికి వీల్లేదు సరేనా ఇక్తిలే లేఖా
ఆహా ఈ రోజు ఇంత ఈరోోజు కూడా అవ వర్క్ చేస్తారా
ఈరోజు ఆది అయిపోగోట్టి నైట్ చదువుకుంటావు
ఆ ఓకే బ్రో
మార్నింగ్ అయిపోగొట్టి నైట్ చదువుకుంట మరి నైటే నైట్ అయిపిగొట్టి మరి నైట్ చదువుతా
నైట్ అయిపిగొట్టి నైట్ ఏ చదువుతారా మీరు ట్యాలెంటెడ్ బ్రో మేమ్ మేము మీ అంత టాలెంటెడ్ కావాలంటే ఎం చేయాలి టిప్స్
అంటే బట్ స్టార్ట్ చేయాలి కదా బ్రో
మీరు ఎంత నార్మల్ గానే టాలెంటెడ్ కదా మాకు అంత టాలెంట్ కావాలంటే ఎమ్ చేయాలి మీరు ఫుట్బాల్ ఆడత వాలీబాల్ ఆడతారు కబడ్డీ ఆడతారు బాల్ మేము కూడా ఏమైనా క్లబ్స్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా వాలీబాల్ కి ఫు కబడ్డీకిి కబడ్డీ మోస్ట్లీ ప్రాబ్లీ నేను ఆడను ఎక్కువ వాలిబాల్ ఆడుత కనీ బాగా మీరు ఉంటారు కదా క్లబ్ లో
అలా ఏం లేదు రావచ్చు ఎవరన్నా రావచ్చు
ఆ అంటే మీరు ఉంటారు కదా అ క్లబ్ లో ఎందుకంటే నేను ఒక్కన్నీ ఉంటే బాగోదు కదా మీరు కూడా ఉంటే ఒక నాకు తోడు మన బాగా పార్ట్నర్షిప్ క బాగా ఆడుకోవచ్చుని నా ఒపీనియన్ అంతే
ఉంటాయి బ్రో ఉంటా బ్రో నేను కూడా
ఆ మీరుంటారంటే స
లేదు సారీ నేను సెకండ్ ఇయర్ లోనే సే సెకండ్ ఇయర్ అనేది పోయి సెకండ్ సెమ్ అన్న
ఆ ఓకే ఓకే మీరు ఉంటారంటే నేను వస్తా బ్రో బ్రహ్మాండంగా వస్తా ఎందుకంటే మీరు ఉంటారు నాకు కూడా అక్కడ కొంచెం బాగాన్నట్టు ఉంటది కొంచెం ఫీల్డ్ బాగా కొంచెం సెర్చ్ చేసుకొని మనం కూడా బాగా ఆడుకోవచ్చు బాగా డెవలప్ కావచ్చు ఇంకన్ని చేయొచ్చు దానికి సంబంధించి ఏమైన్నా రిజిస్ట్రేషన్స్ కోడ్స్ అట్లా ఏమైనా ఉన్నాయా డైరెక్ట్ వచ్చేసి
అలా ఏం లేదు బ్రో డైరక్ట్ వచ్చి డైరెక్ట్ డైలీ
డైలీ ప్రాక్టీస్ చేయ్యాల
ఆవును బ్రో చేయాలి కదా
వస్తాం బ్రో దాంట్లో ఇబ్బంది ఏం లేదు అంటే నార్మల్గా క్లబ్స్లో జాయిన్ అవ్వాలంటే సపరేట్ క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుందని నా ఒపీనియన్ అంతే ఎందుకంటే ఇంకా సపరేట్ క్లబ్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళాను నేను ఆల్రెడీ ముందుగానే అ ఇప్పుడేందంటే ఇట్లా అడిగారు ఇట్ల నువ్వు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ అయావా లేదా అని. సో అందుకు ఇట్లా వాలీబాల్ క్లబ్ లో కూడా మీకు తెలిసి క్యూఆర్ కోడ్ ఏమైనా ఉంటుందా
అ గా ఏం లేదు బ్రో
డైరెక్ట్ వచ్చేసి ఇంకా టే ష్టం కా షో షార్టే యేసుకొని ఆడడమేనా ఇంకా
ఆ బ్రో కోచెస్ ఉన్నారు కెప్ టెన్ వాళ్ళు ఉంటారు కదా
ఆ
వాళ్ళకి చెప్పాలి ఎప్పుడు చా సరిపోతే ఇగ నేను డైలీ ప్రాక్టీస్ చేస్తాను వచ్చి ఇగ.
ఫస్ట్ సెమిస్టర్ లో ఫుట్బాల్ ఆడదామని ఫుట్బాల్ క్లబ్ లో జాయిన్ అయిదామని పోయింటి స్టార్టింగ్ స్టార్టింగే
ఉ
వాళ్ళు వచ్చేసి ఇలా మీరు కిట్టు తెచ్చుకోవాలా కిట్టు లేందే వాళ్ళు ఆడతారని వాళ్ళు అడిగారు దాంట్లో లాజిక్ ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఏంటంటే ఆ వెళ్ళాను, మా అక్కని అడిగింటే మా అక్క మళ్ళ నెక్స్ట్ ఎ చదు నక్ చూద్దు అంది నేను ఇంకా అసరలే ఇంక మా అక్క పా అక్క ఏమంటే అది నేను చో ఎప్రో
మీ అక్క అంటారు
ఎసు త మాక వంటే అ కంటే మాకిది పిచ్చే
ఆ తప్పది వింట
అది మా మమ్మీ కూడా ఫస్ట్ సెమిస్టర్ లో వదులే వాళ్ళ తర్వాత ఎప్పుటినా తీసుకుని వెళ్ల నేను ఓకేబ్ మమ్మీ అన్నాను అంతే ఆన మీ జిమ్ స్టార్ట్ చేసన్నారు ప టాప్ వచ్చింది ఏద నిజమేనా కాకపోతే చూస్తా
లే లేదు బ్రో జిమ్ అంటూ లేదు ఐ మీన్స్ పర్టికులర్గా జమ్మకేం లేదు బట్ వర్కౌట్స్ చేసుకుంటాం
ఓకే అదేతు మా ఫ్రెండ్ ఇలా మీరు తెలిస ఆయనే ఆయన పేరు గుర్తులు కదా అంతకు ఆయన అన్నాడు ఇట్లా ఇట్లా అయ్యే వ్యక్తి పాన వ్యక్తి జిమ్ చేస్తున్నాడు అని ఆ జిమ్ స్టార్ట్ చేస్తున్నాడని సార్ ట్ అజస్ట్ నేను అడుగా
సరే లే టైం అయిపోయింది మర చేస్తా
ఆ మీరు ఎంత నా